ఆ వినిపిస్తాంది
హ్మ్ ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఖాళీగానే ఉన్నా
హ్మ్
మీరు స్నాక్స్ తిన్నార హ్మ్
టీ కోసం వెయిట్ చేస్తున ఏం లేవు స్నాక్స్ ఆహా ఫైవ్ కి అట్లా పెడతారు
ఓకే ఫైవ్ వరకు మీరు అలానే ఉండాలి ఏమో
ఉమ్మ్ అస్సల ఆ టీ కూడా చాలా అంటే చాలా తీయ్యగా ఉంటది
చెక్కర వేస్తారేమో నార్మల్ టీయేనా లేకపో ఏమైనా అల్లం అట్ల ఎస్త
కొన్నిసార్లు వేస్తారు అల్లం చాయ్ అనుకుంటా
హ్మ్ అదయితే కొంచెం బావుంటది
ఉమ్ బావుంటది మంటగ ఉంటది లాస్ట్ లో
అంతే ఉండదు లైట్గానే కదా చేస్తారు
వీళ్లు చేస్తే ఓవర్ డోస్ గా చేస్తారు లేకుంటే సప్పగా చేస్తారు అసలు
సప్పగన్న పర్లేదు మన దగ్గర ఏమన్నా షుగర్ ఉన్నా ఎసు కొంచెం అదే తీయక తెస్తే మన దగ్గర ఏం చేయలేం కద
నేన్ తాగ్లన
అయ్యో పర్లేదు బావుండళ్ళ హ్మ్ మరి అంత తీయ్యగ ఉన్న తాగలేం మాక ఏముండవు ఏమున్నా బయటే తెచ్చుకొని తినాలి
మ్ హు నాకు ఆకలైతుంది ఏమన్నా తీసుకొని తినాలి అసలు అవును ఆకలి అయితుంది ఏదైనా తీసుకొని తినాల
ఏం మధ్యాహ్నం తిన్లేదా
ఏమో ఆకలైతాంది
అంతే లేండి నాకు కూడా అలానే ఉంటది అదే మనం ఇంటి దగ్గర తింటే ఎప్పుడు తిన్ను
అవును అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తింటానే ఉంటాం
మ్ ఇంటికి ఎళ్ళినప్పుడు మంచిగా తినేసి రావాలా
ఉమ్ అంతే ఇంకా
ఏం చేస్తారు ఇంకా వర్క్స్ ఏమన్నా ఉన్నాయా
వర్క్స్ అంటే ఏం లేవు అన్నీ కాలేజ్ లోనే కంప్లీట్ చేసుకున్నాం
హ్మ్ కాలేజీలో క్లాసెస్ చెప్తా ఉంటారు కదా
చెప్తా ఉంటారు కానీ మా వాళ్ళకి ఏం రాదన్మాట
మ్
వాళ్ళకేం రాదు కాబట్టి మాకు కూడా ఏం చెప్పరు
ఉమ్ అంటే వాళ్ళు చెప్పేటప్పుడైనా రాయొచ్చా అని
ఉమ్ రాయొచ్చు తెలియకుండా రాయొచ్చు కొందరైతే రాసుకోమంటారు కొందరు ఏం రాదు కానీ ఎచ్చులు చేస్తారు
మ్ వాళ్ళు అంటే ఏదో ఒకటి చదివేసొచ్చి ప్రొఫెసర్లు అంట
హ్మ్మ్ ఏం రాదు కానీ ఎట్లా తీసుకుంటారో ఏమో వాలని
ఆ రోజుటికి ఏదో ఒకటి నేర్చుకుంటారో లే పోతే వీళ్ళకెవర్ లేక వాళ్ళని తీసుకుంటారు
అసలు సరిగ్గా మాట్లాడటమే రాదు హ్మ్మ్ సరిగ్గా మాట్లాడం కూడ రాదు కానీ లెక్చరర్స్ అయితారు
మ్
సరిగ్గా మాట్లాడడం కూడా రాదు కానీ లెక్చరర్స్ అయిపోతారు
అవును నాకు తెలిసి వాళ్ళ టైం బాగుండుంటది అప్పుడు
ఉ అవునసలు మీరుకూడ చెప్తా అన్నారు
ఏదో మరిచిపోయినా అప్పుడే
మీకు మతి మరుపు చ్చానా ఎ
అవును చానానే ఎక్కువ ఉంది ఏమో ఇందాకే అడిగా మళ్ళీ
ఆ
మర్చిపోయినాను అప్పుడే నేను ఆహా లేదు లేదు లే ఇంటికి ఎల్లుండి యెల్తావా అని అడిగి
క అట్లే పోవాల్న ఎల్లుండి
హ్మ్మ్
మీరప్పుడే పోతారు కదా
నేను అంతే
అంతేలె హాలీడేస్ ఉగాదికి
అంటే పక్క రోజు ఇంకా రంజాన్ కదా ఇంకొక రోజు పెట్టుకుంటే మనం ఫోర్ డేస్ ఉండదు
ఎన్ని రోజులు ఇస్తారు మీకు హాలిడేసు
ఒక రోజే ఇస్తారు ఫెస్టివల్ కి మళ్ళీ ఇంకా రంజాన్ కి ఒక రోజు ఆ మధ్యలో రోజు మేము తీసుకుంటే వాడికి ఫోర్ డేస్ అవుతాయి
ప్రీ ప్రిపేర్డ్ గా ఉన్నారనమాట
అంతే కదా ఇంకేదో ఒకటి అనుకొని పోవాలి
మాకైతే అసలు హాలిడేసే ఇయరు
వాళ్ళు ఇవ్వకపోయినా మీరు తీసుకోరా
మేము తీసుకుంటాం అది నార్మలే
ఉ వాళ్ళు ఇవ్వకపోయినా మనం తీసుకుని వెళ్తా ఉండాలి
ఉ అంతే అసలు లేకపోతే ఇంకా క్సులు ఉండలేము కాలేజ్ లో మార్నింగ్ నైన్ కంటే ఈవినింగ్
ఫై వర్కు ఉండాలవ
చాలా కష్టంస హ ఆఫ్ మన్ తిన్నానుకోట ఇస్తారు అది గంట ఇస్తారు ఇంకతే చైనా ట్రైనింగ్ లోనే మేయిల్ అసలు ఫోర్ బ్రేక్స్ ఉన్నాయి పర్ డేకి
అట్లా ఉంటే ఏదో ఒక బాగుంటాయి కొంచెం
కొంచెం సేపు రస్ష
మర కంటిన్యూగా ఉండాలంటే కష్టం చాలుా
ఉ నడుముల న పులస్తున్నాయి అసలు
కూర్చోం కూర్చొని ఉండాలి కాబట్టి
ఇప్పుడే ముస్లింలం అయిపోతాం మేము
ఆ
అ
ఇప్పుడు మనం తిని ఫుడ్ అట్లే ఉంది కాబట్టి ఇంకా మనకు వచ్చే వాయిసు అట్లే ఉంటా
కంటిన్యూస్ గా వన్ అవర్ కూర్చోలేము ఒక చోట మజిల్ పెయిన్స్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్స్
అంటే ఇంకా ఈ ఏజ్ లోనే వచ్చినాయంటే ఇంకా మనం ఆ ఏజ్ పోయేసరికి ఎట్లా ఉంటాం
అస్సలు కాదు మనం అన్ని రోజులు ఏడా ఉంటామో ఏమో
హు
బాగా తినాలంటే వీళ్ళు బాగా పెట్టరు
బాగా తినాలంటే మనం ఇంటి దగ్గర ఉందామా
ఉ ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉంటే మన ఫ్యూచర్
ఉ అ అంతే లైఫ్ లో మనకు
వదిలేసుకోవాలి కానీ అన్ని వదిలేసుకోవాలంటేనే
ఆ తర్వాత అయినా తింటామా అంటే తర్వాత కూడా ఉన్ ఆ ప్రెషర్, టార్చర్ అవి
అవును
హు ఎంత ఉన్నా తిన్ చిన్నప్పుడు వరకే మంచిగా తిని పెట్టాలి
ఉ అప్పుడే తినందల్లా యంగ్ ఏజ్ లోనే తినేసేయాల
ఆ తర్వాత ఇంక మనం తినాలనుకున్నా తినలే
హు ఇప్పుడు నాకు గోబీ తినాలనిపిస్తాంది అసలు
రండి మరి బయటికి క్రేవింగ్స్ వచ్చేస్తనయి
ఉ అసలు ఇ తీసుకోల నావల్లనే కదా చెప్
ఏమో ట్రై చేస్తా ఈ రోజు అట్లీస్ట్ మాకు ఫుడ్ కూడా ఇంకా మాక్సిమం ఏదో ఒకటి పడ్ తారి ఈరోజు తీసుకొని తినడం వరకు ఓకే తిన్నాక మళ్ళీ ఏ స్టమక్ పైన ఏదోటి వస్
ఓకే
అయ్యో ఎందుకు తిన్నాను అని అనుకోలే
ఊ హాఫ్ ప్లేట్ కి స్టమక్ పెయిన్ వస్తదా మీకు
అది అసలు న ఎక్కువ తినలేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకున్నానంటే ఇంకా అయిపా ఎంటా ఇంకసలు పో
ఓహో ఊ
ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు తిన్నానంటే అలాంటి ఫుడ్ ఇంకా ఎక్కువ అదేందో నాకు అర్థం కాదు నాకేం మే పంద
ఆకలితో ఉంటే ఇంకా ఫుల్ కావాలి కదా కడుగు
ఉన్నప్పుడు అలాంటివి తిన్నానంటే మసాలా ఐటమ్స్ ఇంకా పెయిన్ ఎక్కువ అయిపోతుంది స్టమక్ పెయిన్ లాగా అట్లా వచ్చేస్తది ఇంకా వాటర్ తాగి తాగి తాగి మళ్ళీ తగ్గిపోతు
కుమిరు
ఐస్ క్రీమ్ తిన్న కడుపు నిండదు అదో పెద్ద బాధ
ఉ
చూస్తా వాటర్ మెలన్ అలాంటివి ఉంటా వాటర్ మెలన్ ఆఫ్టర్నూన్ ఉండే అప్పుడు ఆరు తీసుకుని దారిలో తింటా పోయి
ఇంకా ఇప్పుడు బయటే ఉంటే బయట తీసుకొళ్ళ
ఉ అవ్వకోసం మాక్సిమం ఆఫ్ ఆఫ్టర్నూన్ టైమ్సే పెడతా ఉన్నారు ఇప్పుడు ఎందుకు
ఉ అవును ఎండ బాగుంటది కాబట్టి
ఆ అప్పుడు ఇంక అందరు వచ్చేవాళ్లు తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు తింటారనేమో అప్పుడే పెడతారు
అవును
ఉహు బస్సులు పోతా ఉన్నాయా సౌండ్ వస్తా బయట ఉన్నారేమో మీరు
ఉ బయట నిల్చున్న అసలు గాలి కూడా తగలట్లేదు
ఉ పవర్ ఉంది కదా లేదా
పపర్ ఉంది లోపల చదువుకుంటున్నారు సో బయటకి వచ్చి మాట్ మాట్లాడుతాన ఉ
ఎందుకు ఏమైనా ఎక్జామ్స్ ఉన్నాయా మీకు
ఏం లేవు ఊర్కనే
ఉహు
ఏదో చదువుకుంటంటే బయటికి వచ్చిన ఎందుకు డిస్టర్బ్ చేయడం అని
తేలేండి ఎందుకు డిస్టర్బ్ చెయ్యాలి చదువుకొని వాళ్లు
ఉ
వెళ్ళండి మరి ఎల్లి బయటికి గోబీ ఉ
ఉ టెన్ సెకండ్స్
అదే ఎల్ళండి ఇంకా గోబీ తినాలన్నారు కదా
ఉ పోతా సరే ఆకలి కూడా వేస్తంది
సేపు ఉంటే వెళ్తా
ఉ గోబీ అ ఉ కాలేజ్ మా కాలేజ్ ముందర చానా బాగుంటది అసలు జూసి జూసిగా ఉ అంత దూరం వెళ్ల్ళల్కా గోబి గూడ తినాలన్నా ఇంట్రెస్ట్ పోతుంది
ఉ ఉ
ఉ సరే మరి
ఆ సరే ఉంటాను